హలో
బ్రో వినిపిస్తుందా
ఆ ఆ వినిపిస్తుందక్క మీకు వినిపిస్తుంద
ఆ నాకు కూడా వినిపిస్తా ఉంది
ఓకే ఓకే ఆ ఏం చేస్తా ఉన్నారు
ఇంకా ఏం చేయాల సమ్మర్ వస్తాంది కదా సో ప్లాన్స్ చేస్తున్నాను ఎక్కడికి వెళ్దామా ఏం టి ఎక్కడికెళ్తే బాగుంటుంది పిల్లల్ని తీసుకొని లైక్ ఇప్పుడు వాటర్ ఫాల్స్ అట్లా ఏమన్నా తీస్ కెళ్దాము అని అనేసి ఈ సమ్మర్ లో అవైతే బాగుంటాయి కదా వాటర్ ఫాల్స్ కొంచం స్విమ్మింగ్ పూల్ టైప్స్ ఆ టైప్స్ ఎలా ఆ ఉంటే బాగుంటాయి కదా అన్ చెప్పి ఇప్పటి నుంచే ప్లాన్స్ ముందుగానే చేసుకుంటున్నాం అన్నమాట ఇన్ని రోజులు అక్కడికని ఇన్ని రోజులు అక్కడికి అనినేసి
మ్ మ్ మ్ ఓకే పిల్లలకి హాలిడేస్ ఎప్పటి నుంచి
మ్ మేబి నేక్ నెక్స్ట్ మంత్ ట్వంటీ పైననుకుంటాను బ్రో ఇంకా ఎగ్జామ్స్ వాళ్ళకి టైమ్ టేబుల్ ఇవ్వలేదు అసో ఆ టైమ్ టేబుల్ ఇచ్చారంటే దాన్ని బట్టి నాకు తెలిసి ఫిఫ్టీన్ పైన్ నుంచి ఉంటుంది అనుకు ట మ్ మ్మ్ ఆనువల్ డే ఏదో ఉందం కుంట సో అద ఆ స్కూల్లో సెలబ్రేషన్స్ ఏవో చేస్తారంట సో డ్యాన్స్ ప్రాక్టీస్ చేపిస్తున్నారు ప్రజెంట్
ఆహా ఓకే
సో మీరు ఎప్పుడన్నా కల్చరల్ అక్ యాక్టివిటీస్ మీద పార్టిసిపేట్ చేసారా మీ చైల్డ్ ఉడ్లో కానివ్వండి
కు చిన్నప్పుడు కల్చరల్ ఆయాక్టివిటీస్ కాదు కానండి నేను అక్కడ స్పీచ్ లు ఇచ్చేవాన్ని అనమాట ఆ ఆ స్పీచ్ మచ్ మితా వాల్ మా ఫెన్న్ డాన్స్ వేసేవాళ్ళు. గేమ్స్ ఆడేవాళ్ళు బాగా కానీ నేను మాత్రం పెద్దగా గేమ్స్ ఆడేవాని కాదు. తర్వాత నేన్ కాలేజ్ల క ఏంటరైనా తర్వాత ఒక రకమైన భయం పట్టు భయం వచ్చిందన్మాట నేన్ ఎలాగైనా అంటే నేను టైం వేస్ట్ చేస్తే చ గేమ్స్ మీద ఏళ్ళిపోతే చదువు లాసైపోతే రేప్ నాకు జాబ్ రాక్పోతే ఫెయిల్ అయిపో తె ఇంట్లో కొడ్తారు తిడ్తారు అనేసి భయంతో ఆ ఆ విధంగా ఆలోచించి నేను గేమ్స్ దూరంగా ఉన్నాను అంటే కావాలనే కాదు చదువు మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మన్కు జాబ్ ఓస్తుంది కదా ఇప్పుడు ఎవరైనా గేమ్స్ ఆన్నారా లేదా ఎవ అడగరుగా రేపు చదివిన్నావా చద్వ లేదా పాస్ అయినావా లేదా జాబ్ ఉందా లేదా అని అడుగుతార్ కదా
అవును డెఫ్నెట్గా
అందుకనేసే ఆ నేను ఎక్కువ టైం చ్చు జస్ట్ స్టడీస్ మీద పెట్టి చదువుకునే వాడ్ని. అన్మాట నేను క్లేవర్ స్టూడెంట్ ఏం కాదు యావ్రేజ్ స్టూడెంట్ అన్మాట. ఉ
హ్మ్
సో అంత మంచిగానే జరిగింది. దాన తర్వాత ఇప్పుడు కొంచెం రిగ్రెట్ అవుతా ఉంటాన్ అన్మాట. అయ్యో నేన్ ఇప్పుడు గేమ్స్ ఆడి ఉండాలి ఇంకా కొంచెం మనకు హెల్తీ గా ఉన్ ఉంటాము బాడీ ఇంకా చాలా ఫిట్ గా ఉన్ ఉంటుంది గేమ్స్ ఆ ఆ వయస్లో గేమ్స్ ఆడాలి ఇంకా ఇప్పుడ్ ఆడిన వేస్ట్ అన్మాట. వేస్ట్ అంటే వేస్ట్ కాదు ఇప్పుడు కూడా మంచిదే. ఇప్పుడు కూడా కనీసం మనకి ఇవి ఉంటాయి కదా. మనకి షటిల్ ష
లైక్ అవును చిన్న చిన్న ఎక్సాసైజ్ కానివ్వండి షటిల్స్ కానివ్వండి ఆ రన్నింగ్ వాకింగ్ ఉ ఇవన్నీ కూడా మంచిదే కదా ఇప్పుడు
ఆ కానీ కరెక్టే కానీ మనము ఒక ఈ ట్వంటీ వన్ ఇయర్స్ లోపు చేస్నవి ఏదైతే మనమ్మైతే ట్వన్ వన్ ఇర్స్ లో మనము అంటే చదువ్ విషయంలో గాని ట్వంటీ వన్ ఇయర్స్ లోపల గాని చదు విషయంలో బాగా చదివితే అప్పుడు హై క్లాస్ క హై క్లాస్ కి ఏళ్ళిపోతాము. సిమ్లర్లీ గేమ్స్ లో కూడా మనం ఆ ఏజ్ లో కానీ మనం గేమ్స్ ఆడితే మన్కు అవి కరెక్ట్గా మనకి యూజ్ అవుతాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ స కాదు ఇప్పుడు స్టడీస్ చదువుకున్న గేమ్స్ ఆడిన ఈజ్ అవ్వవు అనికి చెప్పను కానీ ఇప్పుడు ఏదైతే మనం చేస్తామో అది మన్ లైఫ్లాంగ్ లైఫ్ లైఫ్ లాంగ్ యూజ్ అవుతాదది దాని వాళ్ళ మక్ బెన్ఫిట్ ఎక్కువుంటది సో అప్పుడు మనం చదువుకున్నందుకే కదా ఇప్ మన్ లైఫ్ లాంగ్ దాని యొక్క ఫలితం అనుభవిస్తాన్నం మొక్కటా
అవ్ను
దాన్ తర్వాత గేమ్స్ విషయంలోకి ఒస్తే కూడా అప్పుడ్ గాని మనం గే గేమ్స్ గానీ బాగా ఆడినట్లయితే అయితే మన్కి బాడీ అనేది ఫిట్ గా మైండ్ మెచ్యూరిటీ అనేది కూడా బాగా వస్తుంది. ఆ మెచ్యూరిటీతోనే చాలా వరకు కూడా మనము సర్వైవ్ అవ్వగలుతాం అన్మాట. ఊమ్ అది చెప్పేవాళ్ళు అందుకే మీరు అబ్జర్వ్ చేస్ ట్లయితే ఏదైనా జాబ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏజ్ లిమిట్ చూస్తారన్మాట. ఎందుకంటే పలానా ఏ ఏజ్ లో గాని జాబ్ ఓచ్ అంటే అతను బాగా నేర్చుకోగల్తాడు. చెప్పినమాట వింటాడు అదే అంటారు కదా. మొక్క అయి వంగనిద మానేయ్ వంగది అంటారు కదా ఆ కాబట్టి మనుము ఆ ఏస్ ఎక్సాక్ట్లీ సో మన్ము ఎంత్ ఎంత బాగా మనం ఎంత చిన్న వయసులో అన్ని మంచి విషయాలు నేర్చుకుంటామో అదే మనకి లై లైఫ్ లాంగూ ఉంటా అన్మాట
ఊమ్ మీ మదరు ఉమ్ మీ మద్దర్ పిండి వంటలు బాగ్ చేస్తారా
అవునవును చేస్తారు మీకెలా తెల్సు
అంటే లైక్ నేన్ అడుగుతున్న ప్రతి మద్దరు అలా చేస్తారు కదా
ఆ మా మదర్ చాలా బాగా చేస్తారు. అవునవును కరెక్టే పిండి వంటలు చాలా బా మా అమ్మాయి ఏం చేస్తుందంటే
ఒక్కొక్క పండగ ఒక్కొక్క పండగ వచ్చినప్పుడు ఒక్కొక్కటి చేస్తారు కదా సో ఆ విధంగా అనుమాన మీ మద్దర్ చేసే పిండి వంటకాల్లో మీక ఏది ఎక్కువగా ఇష్టము బాగా తింటారు
మా అమ్మ చేసే దాంట్లో నాకు బాగా ఇష్టం వచ్చింది హ తెలుసు ఎందుకుతెలిదు నేను ఒక అంటే స్టార్టింగ్ లో జాబ్ చేసినప్పుడు నేనే వంట చేసుకునేవాని
అవు మీరే ఓన్గారు ప్రిపేర్ చేస్తార అన్నమాట పిండి వంటలు చేస్తారు బ్రో మీరు
పిండి వంటలు అయితే ఏం తెలిదు ను నేను చేసేవని కాదు మా అమ్మ చేస్తా
ఆ లైక్ ఓన్లీ కర్రీస్ మాత్రం చేసుకుని వారనిమాట
విజిటేబుల్స్ ఉంటే చాలు టొమాటోస్ ఉంటే చాలు కర్రీ మంచిగా చేసి పెట్టేస్తాను
ఓకే
అలం ఉండాలి అల్లము టమాటోసు ఏదైనా వెజిటేబుల్స్ ఏ వెజిటేబుల్ అనిగండి దానికి ఏం చెయాలి ఎలా చేయాలి నాకు తెలిసు చేసేస్తా
ఉహ్మ్
ఉమ్ అలాగ నేను ఒక్కొక్కసారి ఉద్దుపప్పు పచ్చడి నాకు చాలా ఇష్టము ఉదుపప్పు పచ్చడి కొట్టుకుని తినేవాని ముద్దుపప్పులో ఏ ఉంది అన్నింటిని ఫ్రై చేసుకుంటాము లైట్ లైట్ గా
ఆ అన్నింటిని అన్నింటినీ అంటే ఉద్దిపప్పు టమోట
ఆ ఆ నేను చెప్తాను నేను చెప్తా నేను చెప్తాను అది ఉమ్ ఫస్ట్ మామూలుగా ఏంటంటే ఆయిల్ ఆయిల్ వేసుకుంటామా
ఉమ్
ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు వేసుకుంటాము తర్వాత జీరా వేసుకుంటాము జీలకర్ర జీలకర్ర వేసుకుంటాము దాని తర్వాత కరివేపాక వేసుకుంటాము ఇప్పుడు ఉద్దుపప్పు ఎస్ ఉదిపప్పు మనకి ఎంత కావాలంత వేసుకుంటా ఫ్రై చేసుకుంటు ఉంటాము
హమ్
ఆ అంతకంటే ముందు మనము ఐ మీన్ మనకు పచ్చి పచ్చిమిరకాయనా గానీ వెండుమిిరకాయలు కానీ అవి కూడా వేయించుకుంటాం అనమాట
ఆయిల్ లోనే
ఆ ఆయిల్ లోనే వేయించాలి కదా వేయిలె స్తేనే టేస్ట్ వస్తది వేంచుకున్న తర్వాత త మనకి ఉప్పు కూడా ఆ టైమ్ లోనే కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుంటాం
హుమ్
న్న తర్వాత ఇంక దాన్ని ఆ అది చల్ల పెట్టుకుంటాము దాని తర్వాత ఇప్పుడు దీంలోనే నేన అైతే ఏం చేస్తానంటే టొమాటాలు వేస్తాను ఈ అంటే ఇవన్న బా కొంచెం వాడి తర్వాత
ఆ ఇందులోనే టమోటాలు ఆనియన్స్
నేను ఆనియన్ గార్లిక్ తీసుకోను అందుకే నేను అల్లం వేసుకుంటాను అట ఆ ప్లేస్ లో ఆ అల్ల అల్లం వేసుకుంటము ఆ వేసుకోవచ్చు కదా ఆ రెండు గార్లిక్ వేసుకోవచ్చు ఆ చింత పండు కొంచెం మళ్ళ లాస్ట్ లో వేసుకుంటాము
ఆహా ఓకే
సో వీటిని అంతా టమాటాలు వేసుకుని ఫ్రై చేసుకొని ఆ ట్ల చింతపండు అనేది లాస్ట్ లో వేసుకుంటాం లైట్ గా
ఉమ్
ఇప్పుడు దానంతా చల్లర పెట్టుకొని మిక్సీకిసేస్తే సరిపోతుంది
మళ్ళీ దాన్ని మిక్సీ కేేసేసినాక మళ్ళీ సపరేట్ గా పోపు
లేదు లేదు పోపే పెట్టేస్తుడం కదా స్టార్టింగ్ లోనే ఆయిల్ లెసెసినము ఆ ఆవాలు వేసినాము జీలకర వేసినాం కదా ఇంక పోపు అవసరం లేదు
ఆ ఇంకా పోపు అవసరం లేదు ఇంకా అంతే ఇంకా అది వేడి వేడి రైస్ లోకి కానివ్వండి సంగట్లోకి కానివ్వండి మంచిగా ఉంటుంది గదా ఈ రెసిపీ అండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు
లేదు ఆల్మోస్ట్ సార్ మోరల్లెస్ నాకు అంటే చూస్తా ఉంటాం కదా తెలుస్తుంది ఒకసారి గాని అలవాటయితుం అంటే అన్ని కూడా అదే ప్రాసెస్ లో వస్తాయి ఆల్మోస్ట్ అలా అంటే
ఆ
ఇంకా నాకు చాలా బాగా ఇష్టమైంది దొండకాయ పచ్చడి ఆ ఇంకా టెంకాయ పచ్చడి
దొండకాయ పచ్చడి సూపర్ గా ఉంటుంది బ్రో ఒకసారి నేను చేశాను యూట్యూబ్లో చూసి దీ ఫస్ట్ టైమే నాకైతే సూపర్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది బాగా నచ్చింది మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా లైక్ చేశారనమాట దాన్ని ఆ పచ్చడిని ఎప్పుడు దొండకాయలు తెచ్చిన ఇప్పుడు ఫ్రై చేయడం తక్కువ పచ్చెడి చేయడం ఎక్కువా
ఎక్సాట్లీ అవును
హ్మ్ హ్మ్ మీరు మార్ట్ కీ ఎప్పుడైనా వెజిటేబుల్స్ తీసుకురావడానికి పెద్దనికి దీనికి
వెళ్తాను
ఆహా ఓకే
వెజిటబుల్స్ నేనే తీసుకోవడానికి వెళ్తాను ఎక్కువ నేను యూస్ చేసె ఏందంటే క్యారెట్స్
ఎక్కువ క్యారెట్ క్యారెట్
ఆ ఆ క్యారెట్ యూస్ చేస్త తను ఇంకా అరటికాయ ఉంట కదా అరటికాయ ఫ్రై కోసం చేస్తాను
ఆహా
నాకు చాలా ఇష్టమైన ఆ అంటే అఫ్ కోర్స్ ఇష్టమైన వెజిటేబుల్ ఏందం టే అంది నాకు కాకరకాయ
కాకరకాయ ఫ్రై
క మకు చిన్నప్పటి నుంచి మా ఇంటి వాళ్ళ అందరూ కకరకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం
ఉహు
అందరు మా ఓళ్ళు కాకండ అందుకే నేను వచ్చినప్పుడు మా అక్క ఫస్ట్ నాకు అదే చేసి పెడుతుంది
ఆహా సో ఫస్ట్ ఎక్కువ ఇష్టమైన దానికె ఫస్ట్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తు
ఆ ఆ ఫస్ట్ ప్రిఫరెన్సు కాకరకాయ ఫ్రై చేద్దాం తర్వాత అటికాయ ఫ్రై దాని తరువాత పందురి చికుడుకాయ్ ఇలా ఇస్తదన్నమాట మా అక్క అన్ని చేసి పెడతారు
ఓకే ఓకే
మ్ కాబట్టి నేను వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా అది మా అక్క చేసి పెట్టేస్తది మా అమ్మ పోయిం తర్వాత అక్కడ మా అమ్మ చేసి పెడుతుంది సో ఇలా చేయడం వల్ల మనకింకా హ్యాపీ అనమాట
అహా ఓకే